హలో
హలో ఆ
హలో
బన్
ఆ బాగున్నా బాగున్నారా
ఆ
బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా
కే చూ
ఎ
క్రికెట్ స ఇలవా
ఎలినా
చేశాను సినిమాకి ందమా
ఎలం ఎలాం ఎం
ఇంట్లో ఉండి ఉండి బోరు కూడా తంది అదీ బుక్ చేసాన్ నిన్నా
ఆహా
బాహుబలి బాంద్ అంటున్నారు కదా అ చూలేదు గద బాహుబలి వన్నీ చూసి మళ్ళీ మళ్ళీ రొండోసారి
ఆహ
ఏ పుష్పాకైన పో పోదాం ఏది మీ ఇష్టం
పుష్పాన ఆ ఈ ట్రిబులార్ కూడా బానే ఉంది ట్రిబులార్ మూవి
ఆ
ఎక్కవ్ ఫైటింగ్సు ఆ ఫై టింగ్స్ ఆ ఫైటింగ్స్ ఎక్కువ ఉండాల సాంగ్స్ బాగుండాలా క్లైమాక్సు ఎట్లా అంటే ట్విస్టెడ్ గా ఉండాలా అట్లాంటి మూవీస్ బాగా ఇప్పుడు బా హుబలి వన్ ఉన్నది బాహు బలి వన్ లో ట్విస్ స్ట్ ఏది ఫస్ట్ హాఫ్ లో సెక్ కెండ్ పార్ట్ లో ట్విస్ట్ ఇస్తాడు అంటే కట్టప్ప అంటే బాహుబలిని ఎవరు చం పారు అన్నంత వరకు మనం వెయిట్ జేశ్యామ్ చూశావా అట్లాంటి సినిమాలు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ టు ఇప్పుడు కేజిఎఫ్ మూవీ ఉంది కే జి ఎఫ్ వన్ టు అట్ల అంటే కేజిఎఫ్ వన్ను కూడా చ అసలు చాలా ఆ ఫైటింగ్స్ గాని ఆ సాంగ్స్ గానీ ఆ సాంగ్స్ గానీ ఆ రొమాన్స్ గాని అంత చాలా బాంట్ మూవీ
ఇ బ్యాంగ్లో ఎ ఇప్పు మన ఒక త్రీ ఇయర్స్ కాని వాళ్ళు ఒక నగు తెలుస కొట్టు త్రీ అవర్స్ మూవి
ఆహ్ అబ్బో త్రీ ఆహ్ త్రీ అవర్స్ మూవీ కోసం చాలా కష్టం ఉంటది అందులో ఆ ఇప్పుడు ప్రొడ్యూసర్ కష్టం ఉంటది డైరెక్టర్ కష్టం ఉంటది మన యాక్టర్ కష్టం ఉంటది అంతా మళ్ళా అందులో కామెడీ పండించాలా ఫైట్స్ అవన్నీ ఆ ఫైట్ మాస్టర్ కష్టం మనకు కనబడనీ కష్టం ఉంటాది డాన్స్ మాస్ట సింగర్స్ సింగర్స్ కూడా అసలు కోరస్ కోసం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు రావడం కోసం ఎంత కష్టం ఉంటుందంటే
అవును ఆడియో ఫంక్షన్స్లలో హ వాళ్ళు చఊకుంటాను నేను అప్పుడప్పుడు వాళ్ళు చెప్తా పడ్డాం ఇట్లా కష్టపడ్డాము ఇంత టై ఇట్లా వర్క్ చేసామని ఆడే పడతా ఉంటారు చూస్తా ఉంటారు
అవునవును అవునవును ఆడియో ఫంక్షన్స్ చూసేటప్పుడు అంటే అ తెర ముందు కనిపించే హీరోలు కష్టం కంటే మన ఆడియన్స్ ఆ ఆడియో ఫంక్షన్ లో వింటా ఉంటాం తెరనుక కష్టం అంతా ఎంత కష్టం ఉంటందా మన ఆడిో ఫంక్షన్ లో జనరల్ చూడ చన్నమాట ఆ కానీ బాహుబలి టటు మూవీ కూడా చాలా
అ సధ ఊ అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ ఇడు చూస్తా
ఆహా
ఎందుకంటే వాళ్ళు చెప్తావు వాళ్ళు
అవును ఆ సింగర్స్ కుడా ఆ అంటే నేను కొన్ని ఆ ఏది సరిగమ ప లాంటివి అట్టాంటి కొన్ని కొన్ని వింటా ఉంటాను అన్నమాట ఈవినింగ్స్ టై లో వాళ్ళు ఆ కోరస్ రావడం కోసం దాన చాలా కష్టం అన్నది మనం వివరించలేంది అట్ల
ఆ
రీసెంట్ గా ఏం మూవీ చూశారు
మీ ఒకసారి స్తనే ఉంటాం ఏదొస్తె అది చూస్తాం అన్నమాట
హా రీసెంట్గ చూస్తున్నాండి అ ఉమ్ కానీ ఇప్పుడు ఏమైతున్నయి అంటే ఈ ఫైరసీ ఒకటి ఆ పాపం వీళ్ళ వీళ్ళ కష్టాన్ని తీసేస్తుంది అనమాట ఈ ఫైరసీ ఒకటి రావడం వల్ల పాపం డైరెక్టర్లు చాలా లాస్ అయిపోతారు ప్రొడ్యూసర్లు
ఆ
వైరసన్ కూడా మ్యాగ్ మం వీలైనంత వరకు ఉమ్ ఆ అరికట్టడానికే ట్రై చేయాలి మనం ఆ
హలో ఐబొమ్మలప్పుడు ప్రైవస్ ర్ త
తీసేసారు తీసేసారు అట్లే చెయాలా అవునవును అట్లే చేయాలి నపోతే ఇంకోటెందంటే ఈ థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళది కూడా కొంచం తప్పు ఉందండి ఇప్పుడు ఆ ఒక మూవీకి ఒకే ఆ రేట్ ఓకే దానికి ఇప్పుడు బయట జరిగే స్నాక్స్ కి ఇప్పుడు త్రీ అవర్స్ మూవీ కదా మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ కి ఒక చిన్న రెస్ట్ తీసుకుంటారు ఆ టై లో సరదాగా సమోస లాంట్ ంటియో ఏదో పాప్ కన్ లాంటియో తిందామనెళ్తారు ఆడియన్సు వాళ్ళు చెప్ పే రేట్లన్నది అది దానం అందుకే ఇ ఇట్లాంటి ఫైరస్ ఇవన్నీ పుట్టుకొస్తా ఉన్నాయి ఈ ఫైరసన్ చేసి కొంచెం
అవును అంటే
మ్మ్ ఇప్పుడు బయట దొరికే పాప్కార్న్ రేటు ఇప్పుడు అదే పాప్కార్న్ లోపల థియేటర్ లో అమ్ముతారు కానీ ఈ పా ఈ ప్రైజ్ వేరే ఉంటది ఆ ప్రైజ్ వేరే ఉంటది ఇది కరెక్ట్ కాదు కదా
అయితే అ ఎక్కువ ఎక్కువ రేట్లలకు అమ్ము తారు అవునా ఎక్కువ
నేను ఒకసారి
ఎక్కువ రేట్లు క ఎక్కువ రేట్లు ఉంటాయి
దగ్గరలో మా కూ ఊరికి దగ్గరలో ఒకసారి షూటింగ్ జరిగింది నేను షూటింగ్ కి వెళ్ళా అంటే వాళ్ళు ఒక టేక్ తీసుకు కోడానికి అసలు ఒక ఒక టేక్ రావడానికి వాళ్ళు ఎన్ని టే అంటే ఎన్ని తీసుకు ఎన్ని తీసుకుంటారు టేక్స్ అన్నమాట ఒక సీన్ రావడం కోసం
ఆ
అది ఒక సీన్ కోసం ఆ ఖర్చు కూడా ఆ చిన్న సెటప్ పాపం వాళ్ళ అవన్నీ తీసు తీకొని వచ్చి సెటప్ చేస్తారు కదా ఆ చాలా ఖర్చుతో కూడుకుంది
శోక కెళ్ళేము ఫ్రెడ్స్ అక్కడంతా వాళ్ళు ఎటర్ చేస్త సరో త చూసావా ఎట్లా సరే మ్మ్
ఆహా ఆ ఎడి
చాలా ఎప్పుడో వచ్చి వర్క్ చేసారు
ఆ నేను మూవీ అంటే ఏముంది లే అట్లా అట్లా అనుకున్నాను గాని అందులో పెద్ద పెద్ద చదువుకు కున్న వాళ్ళు కూడా ఉన్నారండి నేను చూసాను ఆ అది ఎడిటింగ్ చేయాలా అది ఎంత
అవి
ఓటిటిలు ఓటి
అందరు ఇళ్లలో చూస్తున్నారు ఆ
ఆ ఓటీటీ కూడా సరే అది పైరసీ కాదు కదా ఓటీటి మంచి ప్లాట్ఫామే అది కూడా దాని కూడా కరేజ్ చేయచ్చు ఎందుకని ఇప్పుడు ఇళ్లల్లో కొంచం ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు థియేటర్ కెళ్ళి చూడలేరు కొంతమందిరి అ తనకేమో సినిమా చూడాలని ఉంటాది ఆ అది అంటే ఇప్పుడు మనక్ ఆ ఏది మనకు వచ్చే టీవీ ఛానల్లో అవి ఎప్పుడు పాత సినిమాలు వస్తావుంటాయి. పాపం ఈ ముసలోళ్ళు కాని చిన్నపిల్లోల్లు కాని చిన్నపిల్లల్ని కూడా వాళ్ళకి కూడా చూడాలని ఉంటది ఇయ్యాలా వచ్చే సినిమా అట్లాంటప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఉం ఇంట్లోనే పెట్టుకొని మన ఇంటి ముందు మన ఇంట్లోనే తరు ఉంటది మం చేయగా ఆ ఇగ అంత ఫ్యామిలీ అంత కలిసి చూడొచ్చు అట్లా మ్ ఎంత మందిరి బయటికెళ్ళడాని ఇబ్బంది పడతా ఉంటారు కదా వాళ్ళకి ఓటీటీ ఫ్లాట్ ఫమ్స్ అన్ని కూడా చాలా అద్భుతం
కూడా అస్టెండైరెక్టర్ లై ఫియా ఆర్టిస్టులు ఫియోలవడం అంటే జరుగుతుంది రవితేజ గాని ఇప్పుడు నా నీ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న పనులు చే చేసుకుంటే ప హీరోలు
అవును అవునవును అంటే వాళ్ళు స్వయంగా ఎం త కష్టపడి ఎంత అంటే తని యొక్క డెడికేషను ఆ మూవీ ఆ తెర మీద తన్ని తను చూసుకోవాలన్న ఆత్రుత దాని కోసం పడే కష్ త్తం అట్లా
వాళ్ళు ఎప్పటినుంచో హార్డ్ వర్క్ అస్టెం డైరెక్టర్లు కదా వీళ్ళిద్దరు నా నానీ అను
అవును రవితేజ అస్టెంట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఒక మూ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోలు అయ్యారు ఈ రోజు మంచి లైఫ్ అంటే వాళ్ళు పాపం అప్పుడప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వచ్చి వాళ్ళు చెప్తా వుంటారు ఆ అప్పుడు మనకే కన్నీల్ తిరుగుతయ్ అబ్బా అవి విన్నప్పుడల్లా అంత కష్టం ఉంటది ఉమ్
తేన కష్టేరా అయితే క్స్ సినిమా లేకుండా పైకి వచ్చినా కూడా కిక్ ఉండదు లే ఇప్పుడు వెలుగులే లేపోలా చీకా దేన్లో అనికైనా బ్యాగ్గ్రౌండ్ లో చాల చాలా ఉంటాయి మూవీస్ లో అయినా సరే ఏదైనా సరే
అవును అవునవును
హు హు ఐమాక్స్కి ఎళ్లార్ మీరు
ఐమాక్స్ అనా చదువుకున్న రోజుల్లో ఎళ్ళానండి. నా చదువుకునే రోజుల్లో ఐమాక్స్కి ఎళ్ళాను.
ఐమాక్స్ తిరుగుతావుంటాం కదా. డ్స్ తో
అవునవును ఎళ్ళాను. ఆ అంటే ఇప్పుడు ము అవునవును ఇప్పుడు అందులో కూడా స్క్రీన్స్ డిఫరెన్స్ ఉంటయ్, ఇప్పుడు తెరలు కొన్ని త్రీడి, త్రీడి మూవీస్ అంటారు‌. ఐమాక్స్ లో నేనొక త్రీ డీ మూవీ స్ తా అంటే పోలార్ ఆ పొలార్ గ్లాసెస్ ఉం అవి పెట్టుక్కొని చూస్సే ఏమయితది అంటే బొమ్మ మన ముందు ఇప్పుడు విజువల్ మన కళ్ళ ముందు జ రినంత ఫీల్ వస్సది. ఒకసారి నేను రుద్రమదేవి మూవీ చూసాను, అయితే ఒక సీన్ పై ఒక ఫైట్ సీన్ వస్సదండి, ఎది అల్ల్ జను ఆ ఆ అల్లు అర్జున్ అట్లా పై నుం దూకుతాడు, వర్ర్ నా మీద్ దూకినంత ఫీల్ వచ్చింది. అట్లా, అంటే కొన్ని కొన్నీ ఆ అట్లాన్ వి కొద్ది ది బ్ లో చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్సా ఉంటది.
అవునవును, మేము జంగిల్ బుక్ అని చూసాం మేము
ఆహా ఏ త్రీడిమి, ఆహా
ఆ త్రీడి లో అది కూడా బావున్నట్టే మన కళ్ళ ముందు జరుగుతున పీలే ఉ
అవును
ఆ ఇగ లైఫ్ అన్నప్పుడు ప్రతిది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాయి కదా
ఇంకోటి హిస్టరీ హిస్టరికల్ మూవీస్ కూడా నేను ఇంకో మూవీ చేశానండి పద్మావతి అని బా అది ఒక అద్భుతమైన సినిమా చాలా బాగుంటది అళ్ పాటలు గానీ ఆ హిస్టరికల్ అంటే కొంతమందికి బుక్స్ చూడకుండా మూవీస్ చూసి కూడా ఆ నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట ఇ ఊ ఇప్పుడు బుక్ కు ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత సరే అండి ఖచ్చితంగా ఖచ్చితంగా వస్త
సేపు రండి బుక్ చేశాను మర్చిపోకుండా మధ్యాహ్నం
వస్తానండి వస్తాను సరే అండి ఖచ్చితం ఖచ్చితంగా వస్తా అండి ఓకే అండి బాయ్ అండి బాయ్
చ్చ అ